చెప్పు ఇదే ఇంకే ఏం లేదు ఇందులో నైట్ మాట్లాడుకుంటా ఉండాలి అంతే పది పది నిమిష తిన్నావా ఏం తిన్నావు
ఏం తిన్నాను టిఫిన్ తిన్నాను టూ డేస్ బట్టి ఇ ఫేవరేట్ అయింది
ఏమి
ఏమంటే ఏం చెప్పను
ఉ మార్నింగ్ టిఫిన్ తిన్నాను ఫీవర్ వచ్చింద
లేదు టూ డేస్ బట్ టి అలా ఫేవర్ వచ్చింది టిఫిన్ే చేస్తున్నాను ఇంకా
టిఫిన్ తింటా తట్టు ఉంటది చెప్ప అని ఈజీగానే ఉంటది వెర వెరైటీ ఉండ న్యూ ఫుడ్స్ తింటా ఉండాలి కడుపకి హ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి ఎనర్జీ వచ్చేవి అవి అన్ని తినాలి ఒక ఇడ్లీ తింటే కూడా ఓళ్ళు ఒకలా ఉంటది మళ్ళీ నీకు ఫుడ్ తినాలంటే తినాలీ అనిపించదు మార్నింగ్ ఇదే ఇదే తి ే అనిపించదు కొంచెం వెరైటీ గా తినాలి అ హల్త్్ మంచంచిుకుండేవి ఆ ఎందుకు వచ్చిందా ఆ ఫీవరు
నాకే తెలీదు ట్యాబ్లేెట్ వేసుకున్న తగ్గింది లే ప్రెసెంట్
నిన్న నిన్న హాస్పిటల్కి వెళ్ళాను రెండు ఇంజెక్షన్ గ్లూ పొడిశా అన్నానా తగ్గింది అప్పుడు
పోయారు హాస్పిటల్ కి
నేను ఒకన్నే వెళ్ళను
అయ్యయ్యో ఫ్రెండ్స్ ఎవరు రాలేదా
ఫాన్సి ఇండిపెండెడ్ ఫ్రాన్సు ఆకలె దూరంగుంది అవసరం లేదు. ఎవరు జిల్లళ్ళు ఉంటారు నా ఫాకిని ఎందుకూ అని
మీర్ ఎవర్ నిన్ ఆ చెస్ బెస్ట్ ఫ్రెండ్ ని
బెస్ట్ ఫ్రెండ్సు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా అదే లేరు మీకుంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నార నుకు ఔనా
తే కువ్ మాట్లాన్
నాన ఎక్కువ మాట్లాను
హు
అసల కాదు నిజం ఇప్పుడె ఈ ఇప్పుడు కొంచం ఒక్కలో స్టరి కూడా లేదా నీకు
ఆ లవ్ సెర్ లేండి అందరూ ఉంటరు పోతారు వస్ అంటరు, ఎవర్ నెవన్ పట్టించుకోవద్.
ఉందా లేదా చెప్పు అంటే సింగ్ ఉంటాయ్ కదా గ్యారెంటీగా ఉన్ను దే లైఫ్ లో ఏదో ఒకటుంట్ ఆ ఏంటి
లేేదు బా
నార్మల్లా ఫ్రెండ్ కు మాహలత్తను అంతేకాని ఇంకేంలేదు.
ఉహు
ఇంక
చప్పాల్ నువ్వే
ఉ ఎక్కడ ఉన్నావ్ నువ్వు మ్యాడ మీద
ఉ
ఆ
ఆ
మరి ఆ గేమ్ ఇంక ఆడతానే ఉండావా
గేమ్ ఎన్లో పరిషం గానించి, గేమ్ ఆడ్డమే మానేసాను నేన్
అ
ఇంక ఏళ్ళలని ఇంట్రెస్ట్ లేదు.
తాను మల్ అంతే మరి దాన్ని పోనేలే ఇంట్రెస్ట్ లే పోడానికి
నువ్వు అమ్మాయి ఇంక మేసెజ్ కూడ రిప్లై ఇవ్వడం లేదని ఇంకో, నీకు ఇంక మెసేజ్ కూడ చేయడం మానేసా
హు, ర లాయ్ కాలేజ్ కి పోతాను కదా బా వర్క్ లొ ఉంను పొ తన కాలేజీలో ఇంకా ఆడా టీచర్స్ రికార్డ్లు నేన్ నైటంత మేల్కొనున్న నే ఒక్కదనే ఉన్న భయం భయం భయంతో తెలుసా
ఓ ఏ హుమ్
ఎవరు కాల్ చేసి మాట్లాడ ఎవరి తెల్ల మళ్ళీ ఫ్రెండ్ ఒకడుంటే కాల్ చేసా, వాడు వీడియో కాల్ చేసి ఆన్ బడేసి నిద్రపోతున్నాడు. బాగ్ నేను రాసుకుంటాన్న భయం భయంతో అది నే నాకు ఒడేకో రెండుకో పడుకున్న
అయ్యో
హుమ్ టయాడ్ల నిద్రపోయాన రాయిలేక రాసి రాసి రాసి పడుకొనివెంటనే ఒక ఫై ఫైవ్ సెకండ్స్ అట్ట మేలు కోనున్న మళ్ళ ఎప్పుడో నిద్రపోయినునేను, మళ్ళ ఆరు గంటలకు లెస్తాన్న మిడ్ మిడ్నైట్ లో కూడ లేలా అంత నిద్ర ఒచ్చింది నార్మల్గా పడుకుంటే మెలుకువ ఓచేస్తది ఈరోజు రానేలె
హుమ్
ఉమ్ చెప్పు నువ్వు చెప్పు ఏదన్న
అ మకి ఏం లేవు అ డైలీ లెగడం అంటె కాలేజీ ప్రెజెంట్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఖాళీగా ఉన్నాం ఇంటి కాడ అప్పుడప్పుడు రామంటున్నారు కాలేజ్ ఓహొ ఇంక్ ఇదీ తాడియర్ కదా
ఉమ్ ఏ దీ ఇంజినీరింగా
ఇంజనీరింగ్ ఏటి డిగ్రీ అని చెప్పాను కదూ
సారీ డిగ్రీ బి. కమ్ బి. కమ్ కంప్యూటర్స్ కదా
ఆ ఆ గుర్తొచ్చిందేటి
నేను నా బి ఎ ది నేనొడ బి. ఏ బి. ఎస్సీ చదువుకున్నా
నువ్ బి. ఎస్సీ జదువావ
బీ. ఎస్సీ బీ. జెడ్. సి
ఉహు
నీకా ఆడ ఏం వస్తుంది ప్రొఫైల్ బొమ్ ఆడ స్క్రీన్ మీద
నమస్తుందే
నాక్ ఇరా అన్నోన్ అన్నది వచ్చి జీరో ఫైవ్ టైమింగ్స్ ఫైవ్ మినిట్స్ మాట్లాడున్నాము. ఒక అమ్మాయి ఫోటో ఉంది రౌండ్ సర్కిల్ ఉంది. ఫోన్ కట్ చేసేది ఉంది.
శారదాన్ వచ్చి ఏపి శారదాన్ వచ్చి చి పోటోలస్తయి కదా అమ్మాయి కూడా వచ్చింది
యూహ్ హా నేనేమీ స్క్రీన్ షాట్ తీసుకో వస్తందా
వస్తుంది స్క్రీన్ షర్ట్ తీసాను ఆల్రెడీ
హమ్ ఓకే, నాకు మళ్ళీ పెడుతూ గాని ఇంకా నాలుగు నిషాలంది ఉమ్
ఎన్ని ఇలాగ డైలీ ఎన్నిసా ఎన్ని నిమిషాలు మాట్లాదాతలే
ఇది ఓ టాస్క్ అనమాట బా ఇది ఒక యాప్ ఓకేనా యాప్ లో కొన్ని టాస్క్ లు ఇస్తారు ఇరవై టాస్క్ ఇరవై టాస్కులు కంప్లీట్ చేస్తే వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ వేస్తారు మనము అందులో కరెక్ట్ గా చేసాంనుకో వాళ్ళు కచ్చితంగా ఎంత అమౌంట్ అంటే అంత వేసేస్తారు మనం ఇప్పుడు పది నిమిషాలు మాట్లాడంట కరెక్ట్ గా పది నిమిషాలు నీట్ గా స్పష్టంగా మంచిగా మాట్లాడాలి అదిలే అందులో తక్కువ మాట్లాడి కట్ చేసేసాం అనుకో మనకు అమోటర్ రాదు
అలాగా
ఇప్పుడు నీ నేను కాల్ చేస్తానంటే నీకు కాన్వర్సేషన్ ఉండాలనమాట నీకు నేను కాల్ చేస్తాను తీి అని చెప్పేసి నువ్వు కరెక్ట్ ఉండాలి నేను కరెక్ట్ ఉండడు ట్ చేసుకొని తీయాలి ఒకవేళ నేను నువ్ తీయలేద అనేసి నేను మాంటా కాల్ చేశాను అను
అంటే ఈ కా అండ్ర అంటే ఇప్పుడు చె ఇప్పుడు కాదు కాదు ఇప్పుడు ఇది చెప్తున్నాం కదా అదే ఇలాంటివి ఉన్నా పీసు ఉంటదా మాముళకైనా పద్దనామి సాల ఇష్ట ఇది చెప్తుిన కదా దీని గురించి ఇప్పుడు చెప్తున్నా కదా ఇది దీని గురించి
ఆ
అందున్న తీసుకు
తీసుకుంటది బాయ్స్ కూడా చేయొచ్చు గర్ల్స్ చేయొచ్చు ఇది వాళ్ళకని ఏం లేదు అక్కడ నీకు రిఫర్ అని ఉంటాది
ఉమ్
అది నువ్ వేరే వాళ్ళు కూడా చేసుకో చ్చు ఇప్పుడు నేను చెప్తాన్నాను కదా ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయింది కదా
ఆహ్
టాస్క్ అనేది ఒకటి ఇస్తారు వాళ్ళు అక్కడ రిఫ్రెష్ చేస్తా ఉంటే
ఓకే
ఇప్పుడు నీకెత్త కాల్ చేస్తా నువ్వు కూడా నలుగురుకి కాల్ చేయాలి నలుగురు కాల్ చేసి వాళ్ళతో ఒక పది పది నిమిషాలు మాట్లాడాలి ఇరవై సార్లు
ఓకే
మ్మ్ నలుగురో ఏమో నేను ఇప్పటికి మా ఇద్దరు ఫ్రెండ్స్ చేసా మళ్ళీ నీకు చేస్తన్న ముగ్గురే ఇంకా నలు నార్మల్ చెప్పింది వాళ్ళు నలుగురి కి ఒక నలుగురు మీ అంటే నా కింద వాన్ యాప్ డౌన్లోడ్ చెప్పిచ్చి వాళ్ళు రిజిస్టర్ చేపిచ్చి నేను వాళ్ళు ఫోన్ చేస్ వాళ్ళ ఎత్తు మాట్లాడేటట్టు మాట్లాడాలంట అట్టగా ఆ ఒక పర్సన్ దగ్గరే పది పది నిమిషాలు అట్ట మా ట్లాడాలి మంచిగా అదే పర్సనల్ డీటెయిల్స్ ఏమి షేర్ చేసుకోకూడదంట మంచిగా మంచి కాన్వర్జేషన్ అది కూడా అంటున్నారంటే నేను ఐదు నిమిషం ఇద్దరు మాట్లాడి నువ్వు ఐదు నిమిషాలు అటు మాట్లాడకూడదు నేను మాట్లాడుతా ఉంటే నువ్వు కూడా కంటిన్యూ గా మాట్లాడతండలి నువ్వు నేన్ కంటిన్యూ గా మ్మ్ మ్మ్ అట్ట నీకు అప్పుడు నీకు ఎనభై రూపాయలు వస్తదంట నాకు వంద రూపాయలు వస్తదంట
ఓహో బానే వస్తది
న్నారు కానీ ఇంతవరకు నేను ట్రై చేయల సరే చూద్దాము ఫస్ట్ టాస్క్ ఇదే నాకు
ఊహూ
ఇది గాని సక్సెస్ అయితే ఇదే వాడుకుందాము కదా
అంతే
ఆ ఇది రాకపోతే అందుకోసం ట్రై చేద్దామని చేశాను ఇప్పుడు నాలుగు కాల్లు ఏమో మాట్ మాట్లాడాను అందులో రెండు మాత్రం ఒకే ఒక కాల్ ద టెన్ మినిట్స్ మాట్లాడాను మీతో ఏ కాల్ మాట్లాడలే కట్ అయిపోయింది కరెక్ట్ గా టెన్ మినిట్స్ మాట్లాడితేనే అమౌంట్ కరెక్ట్ గా ఉంటది
ఓకే
హ్మ్ టెన్ మినిట్స్ తక్కువుంటే మనకి అమౌంట్ అటు వేయరు
ఇప్పుడు రెండయ్యాయి ఇంకా రెండు ఉన్నాయా
హా
ఇప్పుడు రెండు కాల్స్ అయ్య ఇంకా రెండు కాల్స్ ఉన్నాయి అంటున్నాను
అది ఇరవై కాల్స్ చేయాలి
ఓ ఓ బాబోయ్ ఎన్ని రోజులు
కారు ఉంది ఇదో ఇప్పుడు ఇదో ఈ వన్ మినిట్ అయితే ఒక కాల అయితుది అయి నువ్వు ఫోన్ తెలియకుండా చేసి వదిలేసావు అనుకో ఫోన్ తీలేదు అనుకో అప్పుడు నీకో కాల్ కట్ అయిపోతుంది అంతే అప్పుకు డబ్బుల్ లాస్ తక్కువ వస్తది ఇప్పుడు ఒకవేళతో ఈ కా లం నేను కట్ చేస్తాను అన్నప్పుడు కట్ చేసేస్తాను కానీ నువ్వు ఈ యాప్లను ఓపెన్ చేసి పెట్టుకోండాలిట్టే ఒకనా నా ఫోన్ వచ్చి నాకు అటెన్ చేయాలి
ఓకే
ఉ ఆప్ ఓపెన్లో నువ్వు పెట్టుకొంటే ఇప్పుడు డే ఇంత ముందు నేను కాల్ చేసేటప్పుడు ఎట్ట పెట్టుకోను అటు పెట్టుకో అంటే నా కాల్ నీకు వస్తది నువ్వు తీస్తావు ఒకవేళ కాల్ నువ్వు తీయలేదు అనుకో మళ్ళీ కట్ అయిపోతది అమౌంట్ వేస్ట్ నీకు ఎనభై రూపాయలు పడుతది నాకు వంద రూపాయలు పడుత ది సరే టెన్ మినిట్స్ ఐంది నేను కట్ చేసుతున్న మళ్ళీ ఇందులో చేస్తా ఒకేనా
ఓకే